హలో హలో
ఆ హలో
ఆ ఏమ్ చేస్తున్నార
ఏం లేదు
అయింద వర్క్ ఇంట్లొ
ఆ అయిపోయింది వర్క్ ఇంట్లోనే ఉన్నా సంధ్య
ఆ
దీంట్లో నుంచి కూడా కాల్ చేయ చ్చా
ఐ మీన్ ఇది టాస్క్ పర్పస్
ఓకే
ఆ ఇప్పుడు నీ ప్రొఫైల్ అయిపోయింది కదా
ఆ అయిపేంది
నా నేను ఇంకోటి అదేంటి లింక్ పంపిస్తా అది ఓపెన్ చేసి చెయ్యు అయ్యే తే ఇంకా టాస్క్స్ సక్సస్ సేమ్ సేమ్ వే ఇప్పుడు నేను చేస్తున్నా చూడు ఇదే కాల్ అట్లా టాస్క్ వస్తది
ఓకే ఓకే
ఆ ఎక్కడున్నావ్
ఇంట్లో ఇంట్లో
మ్యారేజ్
ఊ
మ్యారేజ్ అయిందా
మ్యారేజ్ కాలేదు
అవునా ఇప్పుడు ఏం చేస్తున్నావ్ ఇంట్లో నా లేకపోతే ఏమన్నా అ బాత త ఇంట్లోనేనా ఇంకేమైనా వర్క్ చేస్తున్నావా అ పుట్న్
ఆ లేదు ప్రిపరేషన్
దేనికి
డిఎస్సి
ఆ ఇల్లు మన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ తొందర
ఆ ఎవరు లేరు
ఎందుకో ఫచ్చ మానస వీళ్ళు ఎవ్వరు కల్ చేస్తాలే
ఆ లేదు నెంబర్స్ ఉన్నాయి కానీ మాట్లాడారు ఎక్కువ అ
ఇప్పుడు ఎక్కడ ఆశ్వవాదునా లేకపోతే
ఏంటి
నువ్వు ఉండడం
నేను ఉండేది ఇప్పుడు అక్కడే ప్రిపరేషన్ అవుతున్నా హైదరాబాద్ లోని
అవును
అదా
హుహ్
ఇంటికి వచ్చింనా ని మొన్ననే
ఎప్పుడు
మొన్ననే వచ్చిన ఉ
బావున్నవా అమ్మాయి అసలు నీ నెంబరు అదేం నేను ఫీడ్ చేసుకోలె ఎవ్వరి నెంబర్లు కూడా.
ఆ అదే గ్రూపుల ఉండే కదా నీ నెంబర్ అని, ఏంటిది ఆన్లైన్ పర్పస్ ఏమన్నా జాబ్స్ అని చెప్పినవు కదా. ఎ అ మనకి యూస్ అయిత మ
అ అదే టైం పాస్ ఎప్పుడైనా మనకి ఏమంటారు ఖాళీగా ఉన్నప్పుడు ఏ ఏ ఏదో ఫోను అయింది మన ఇన్స్టా అది ఇది ఓపెన్ చేసుకుంటానే ఉంటాం కదా
అవును అవును
ఏ దాని బదులి ఇది టైం పాస్ చేసుకుంటా ఉంటే. అదే అవుతాది లే అని చెప్పి. చెప్పేసి మొన్న రీసెంట్ గా మా అంటే నేను ఆల్రెడీ పోయిన ఇయర్ లో చేసిన.
ఆ దీనివల్ల యూజ్ ఏంటి మరి.
ఆ దీనివల్ల యూజా. దీని ప్రాసెస్ ఏం లేదు వా ఇప్పుడు వాళ్ళు ఒక టాస్క్ ఇస్తారు.
ఆ ఓకే
మనం ఆ టాక్స్ క్లోజ్ చేసేస్తాం అయిపోతాది. వాళ్ళకి ఇగ ఇష్టం ఇప్ ఇప్పుడు ఈ టాస్క్ వచ్చేసి ఇప్పుడు నా టాస్క్ వచ్చేసి వన్ మంత్
హ్మ్
అంటే ఒక్క టాస్క్ వన్ మంత్ ఇచ్చింది ఈ సారీ
ఆ ఓకే ఏం టాస్క్ అండి
ఇది ఇప్పుడు కాల్ నీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే అంటే వాళ్ళని ఇప్పుడు ఓపెన్ చేయించుకొని కాల్ చేస్తే ఒక కాల్ కి హండ్రెడ్
హ్మ్.
ఇప్పుడు నె. నెస్ట్ ఇప్పుడు నీ ప్రొఫైల్ అయింది కదా నే. ఇంకో లింక్ పంపిస్తా చూడు.
ఆ.
ఆ లింక్ లో నువ్వు ఓపెన్ చేసుకొని ఆ. అ ఏంటిది నీ పేరు.. మీరు ఇవన్నీ డీటెయిల్స్ అన్ని పెట్టాయి.
ఆ అది అల్ రాడి అయిపోయింది.
ఆహా ఆ ప్రొఫైల్ది ఫస్ట్ వచ్చిందిగా నెక్స్ట్ ఇది నేను ఇంకోటి పంపిస్తా ఆ లింకు ఏంటి గూగుల్ నుంచి వెళ్ళి ఇస్తాడు.
ఓకే.
క్రోమ్. క్రోమ్ నుంచి వెళ్ళి ఆ మా. ఇమెల్ ఐడి తోటి ఎందుకంటే నీకు మనీ పడాలని అంటే నీ ఇమెల్ ఐడి ఉండాలి కదా.
హ్మ్ ప్రాబ్లమ్ ఏం కాదా అండి.
నో ప్రాబ్లం ఏ ఆల్ ఇప్పుడు మా ఇంకా నన్ను అడితే మా ఆయన అసలు ఇట్ నే నమ్మనే నమ్మడు.
ఆ
వాళ్ళని మార్నింగ్ ఫైవ్ హండ్రెడ్ పడయయితే చూపించిన అయి అయితే సరేలే చేసుకో అని అన్నడు. ఇగ మంత్లీ టూ థౌసండ్ నువ్వు ఎప్పుడైనా ఏస్కో ఒక్క టాస్ కి వన్ మంత్ మొత్తం ఎప్పుడైనా ఏస్కో
ఆ అంటే ఆ టాస్క్ ఏమ ఏముంటందో
ఆ ఇప్పుడు నెక్స్ట్ ఒ వచ్చే టాస్క్ సేమ్ ఇప్పుడు ఎవరికైనా ఇదే వస్తుంది కాల్దే
ఆహా
మా ఇంట్లో వచ్చేసి అందరు మా అక్క మా మరద్దలు శిల్ప తెలుసు కదా
ఆ శిల్ప తెలుసు తెలుసు
ఆ వాళ్ళు ముగ్ ముగ్గురు వాళ్ళ ముగ్గురుక్క చెల్లెలు వాళ్ళు నేను ఇక మొత్తాన్కైతే మా రిలేట్ టిస్ అనుకో ఇగ మేం
ఊ ఊ ఊ ఊ
సో నో ప్రాబ్లం ఎందుకన్ననంటే ఒక ఈ ఇందులో ఉన్న ఇప్పుడు ఈ యాప్ వేయడం కూడా మాకు తెలుసు కాబట్టి
ఊ ఉ
ఏ ప్రాబ్లం ఫస్ట్ ఆల్రెడీ నీకు ఓపెన్ చేయంగానే అది చెప్పిందా లేదా నీకెటువంటి ప్రాబ్లం ఉండదు ఉహ్
అవునవును అన్ని కండిషన్ ఒకేలే
ఆ ఇంకే ఎవరైనా ఒకవేళ యాప్ గురించి మనీ కొట్టండి అది ఇదని చెప్పేసి ఎవరని అడిగినా కూడా నువ్వు దాని రెస్పాన్స్ కావద్దు
ఊ
అది ముందే మనకి వివరిస్తది
ఊ అవునా కొ రత్యాల దెక్ లారీ
ఇగ నాకేమో టైం దొరకతులేదు నాక్ ఇగ మీ ఇద్దరు పిల్లలాయ
ఆ కొబ్రాచిల్
మా సారేమో హైదరాబాద్ పోయండు ఇవాళ మా ఆఫ్టర్నూనే
మీరు ఎక్కడ ఉంటున్నారు సంధ్య
నా
హ
హలో
హలో
ఆ ఆ ఏంటే
మీరు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు
ఇప్పుడు మంచల్ ఇప్ మా అతగర్ ఇక్కడ మంచల్ ఆ ఏం అస్సల ఆ మ్యారేజ్ అయినా కూడా నిక్ తెల్వదా
తెల్వదే
ఫోర్ ఇయర్స్ అయితంది నాకు మ్యారేజ్ అయి ఇప్పుడు ఈ ట్వంటీ నైన్త్ వస్తే
ఇంటర్ అయిపెనంక ఐ చెన్నా అయిందా మ్యారేజ్
ఆ
ఇంటర్ అయిపోయినంక ఐంద నీది మీ మ్యారేజ్
తర్ అయిపోయినంకా ఐంది
ఇంటర్ ఎక్కడ అయింది నీది మరి
ఇక్క అక్క నాసవలో
ఎక్కడ
గౌట్ గౌట్ కాలేజ్
నునా
ఊ మ్
నాదక్కడే అయింది గురుకులంలో ఆ నేను అక్కడే కౌన్సలింగ్
ఓకే ఓకే ఏ అయినాగా మమ్మీకి అప్పుడు మమ్మీ బారినయ్ ఉండే కదా అప్పుడు మమ్మీ బా నైనా మళ్ళ ఇగ మమ్మీ వాళ్ళకి ఏం జెస్సిరు ఇగ తొందర్నే పెళ్లి చేయాలే అదిద్ దాన్ మాట్లాడుకొని
ఆ
ఏదో చేద్దాం అనుకుంటే మా వాళ్ళందరూ కలిసి నకి పెళ్లి చేేసి పడేస్సిరు
హ
ఆ ఇప్పుడు ఈ చేసుకున్న అయినా గూడా ఇగ రిలేటివ్ దూరం రిలేటివ్ అనుకో ఇంట్లో వాళ్ళే యుస్సిరు
ఆ చిల్పక్క వళ్ళ కాయింద మ్యారేజ్
ఇంకాల్ ఎవ్వరికి కాలేదు వా ఆ సిరి ఇప్పుడు జాబ్ ఎస్సంధి
ఆ
ఆ వాళ్ళ చెల్ల చిన్న చెల్ల ముంబైలో చేస్తాంది జాబ్ ఆమె కూడా అక్కడనే జదివింది మన గురుకులంలనే
తెల్సుకదా
ఆ
టెన్త్ వరకు అయిపోయింది ఏమో ఆమె
ఆ అక్కడకి ఇంతవరకు అయిపోయింది ఏమయింది ఎందుకు తీసుకో ఆ ఏం చేస్తున్నావ్
స ఖాళీ హలో
హలో
ఆ హలో
ఆయ్
మాట్లాడుతలేవ్ నువ్వే
అవునా సిగ్నల్స్ పోయినాయమో అన్ నేననుకుంటాన్నా
మార్నింగ్ సిగ్నల్స్ లేకుండే
అవునా ఎల్ ఆ అవును ఇప్పుడు అటోసే ఎయిర్టెల్ సిగ్నల్స్ ఉంటలేవ్
ఆ అదే
నే మొన్న వచ్చిన రీసెంట్ గా అటె నేమొ వన్ వీక్ అయితుందేమో
ఉ
వచ్చినప్పుడు అస్సలు ఏ అట్టలే పనిచేత్తలేదు కదా అక్కడ జియో అయితే పని చేేస్తాంద మరి జియో అయినా తీసుకోవాల్సింది
జియో ఉండే నా ఫోన్ పోయి సిమ్ లన్నీ పోయినియి ఇక నేను తీసుకోలేదు ఒకటే సిమ్ము తీసుకొని వాడుతున్నా అదీ డిగ్రీ కోసము లింక్ చేయడానికి సిమ్ తీసుకున్న గ ఆ సిమ్ పోయింది సిమ్ముల లింకు ఇవ్వాలంటే తీసుకున్నా ఫోన్ పోయింది సిమ్ పోయినియ్ అన్ని పోయినియ్
అయ్యో
మళ్ళ కొత్త ఫోన్ తీసుకొని ఒకటే సిమ్ తీసుకుంట అది తీసుకోవాలి ఇక చెప్తె డిగ్రీ మెమోరీస్ కు వెళ్లాయి మళ్ళా డిగ్రీ కంప్లీట్ అయింది కదా నాది
ప్రస్తుతానినికి అయితే ఇంట్లో ఇంట్లో అంటే అక్కడ హైదరాబాద్ లో ఇస్తున్నావా
ఆ
ఉ
జాబ్ చేసినా ఇక్కడ టూ ఇయర్స్ గాని టీచింగ్ అంత సెట్ కాలే యా పైసలు ఇయ్యరు సరిగాని వెళ్ళడం మానేషిన ఇంకా అట్లా అయితే ఉంటాయి అ